హలో ఎస భదన గారు హ్యాపీ బర్డే టు
థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం లేదు ఇందాకల్ని షాప్ క వెళ్ళి వస్తుంటే అది ఉంది కదా క సైడ్ కాల
ఆ ఏమైంద అక్కడ
కాలు స్లిప్ అయి పడిపోయినా
అయ్యా ఇప్పుడు ఎట్లులను
ఓకే న నార్మల్ జస్ట్ గాని మోజీర అయితే కాలు ఇరుగుతుండే తెలుసా
అయ్య ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు మరి నేను చూసుకోవడానికి ఒక్కదాని ఉన్నా అన్న ఉన్నాడా పనికిళ్ళింండ
పనికి వెళ్ళండు కాగాని ఆ చుట్టుపక్కన వాళ్ళు ఉంటారు కదా ఆ ఆంటి వాళ్ళు లేరు షాప్ పక్కనంటి వాళ్ళు
ఆ వల్ల
ఆ ఆ ఉండి ఆ లేపి అడ గోసబెట్టిర్రు ఎందుకంటే అసలు కాల్వ మొత్తం ఏటు గాకుండా కట్టిర్రు అసలు సరిగా కట్టలేదు మంచిగ్గట్టలేదు
అయిన ఇంకా కొంచెం బెటర్లే ఆ మాత్రము అన్న ఉన్నావ్ ఇంకా మాట్లాడేటట్టు అన్న ఉన్నావ్ ఇంకా
ఆ ఆ నాకైతే అసలు జర్ర అయితే కాలిరిగుతది అనుకున్న తెలుసా
అదే జరిగేది ఉంటే ఈపాటికి నేను ఏ బస్ ఎక్కి అక్కడ ఉం
అవును కదా అయినా ఫ్రీ బస్సే కదా ఏమైతుంది తీరాదు
ఎంత ఫ్రీ బస్ అయితే మాత్రం ఎన్నిసార్ల తిరుగుతావ్
ఆ వామ్మో ఈ ఫ్రీ బాస్ లో కూడా ఎంత టార్చర్ ఉంది
తక్కువ ఉన్న జనాలు ఎండకాయలమైన ఇప్పుడు మళ్ళ ఇం కొన్ని రోజులు అయితే ఇక సమ్మర్ హాలిడేస్ అని పిల్లలకు అటు ఇటు తిరగడం ఇగ రష్యో రష్షు
అబ్బో ఇగ ఆయన తో బస్సు ఎక్కలేముయనుకుంటా ఇగ
అయినా ఇంక డ్యూటీలక్ పోయే వాళ్ళదె అయినా ఇప్పుడు ఫ్రీ బస్సు మన విలేజ్ వాళ్ళకు మహా అంటే ఒకటి రెండు రోజు స సార్లో బోతాం నెలల ఒకసారి అయినా పోతామా ఏ రెండు మూడు నెల్లకో ఒకసారి ఏదైనా ఫంక్ష ఉంటే పోతాం లేదంటే లేదు ఏ హైదరాబాద్ లో ఉండే వాళ్ళకె బెటరు డ్యూటీ లకి బోతారు కాబట్టి
నే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళే వాళ్ళు గూడా పాపం చాలా మంది ఉండేసరికి వాళ్ళు గూడా మస్తు ఇబ్బందిగా ఫీల్ అయితారు దెల్స
అదే గదా వాళ్ళు ఎంత యూజ్ జేసుకుంటారో దాని వల్ల అంతున్నాయ్ అట్లెందుకు ఇప్పుడు చాలా రష్షు ఉంటుందా పొద్దున టైంకెళ్ళాలి దాంతో పాటు ట్రాఫికు ఇప్పుడు తొందర ఎళ్ళాలని ఊరికి కొందరు కొందరు స్లిపై కింద వడతరు కొందరు బస్స్ ఎక్కవొయ్ అసలు డ్యామ్ మొత్తం దానిపైనే నిలబడతరు
ఓమ్మా నీకు దెలుసా అయితే ఒక రోజు మా చెల్లి నేను ఇద్దరము వస్తున్నాం బస్ లో
ఆ ఏం జరిగింది
మేమిద్దం బస్సెక్కే లోపు లగేజ్ మిస్ అయిపోయింది దెలుసా
అయ్యో
మళ్ళీ వొయ్ అయ్యయ్యో మొన్న బొయి మళ్ళీ లాగేజీను రిటర్న్ అంటే కా డిపో వాళ్ళకి కాల్ జేస్తే వాళ్ళ అంటే బస్సు బస్ స్టేషన్ లోనే వదిలిపెటినాం కదా ఆ అళ్లా పని జేసే వాళ్ళు దీసి అల్ల పెట్టిండ్రట డిపో లోపల
ఇంకా ఆ నాలెడ్జ్ అన్నా ఉన్నది అదన్నా గుర్తుంది ఇంకా బెటరు
ఊ ఓమ్మో ఈ ఫ్రీ బస్ వచ్చిన కాన్నుంచి నుంచి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది వడతారు
ఇబ్బుడు ఫ్రీ బస్ వొచ్చింది అట్ లాస్ట్ ఇప్పు ఇక ఫస్ట్ లో ఎక్కి లాస్ట్ స్టాప్ అయితే ఏం లేదు ఇప్పుడు మధ్యలో దిగేదుందనుకో ఆ రష్షుకి ఈ దిగడము ఎంత రిస్కుందో దెలుసా
దిగనియట్లేదు దెలుసా అసలు దిగుదాం అమ్మ ఒక రెండు నిమిషాలు ఆగమ్మా అంటే గూడా అసలు ఎట్లా అంటే మొత్తం మేం గొట్టడానికి వొస్తురు దెలుస్
అట్లనే ఉంది ఇంక స్టేటస్లు గూడా పెట్కొ ఊఊకే
ఆ మళ్ళా అయ్యొకటి పానానికి ఇంకా నార్మల్ గా ఈటికే చచ్చిపోతాన్నాం రా బాబ అం అంటే ఇంగా వాళ్ళు సాంగ్స్ పెట్టుకొని ఇంకా నా మైం నిజంగా దెలుసా అబ్బాయిలకైతే సీటు దొరకడం కష్టమే ఉంది
ఫ్రీ బస్ అయినా తెలుసా విలేజ్ అంటే లోకల్ బస్సెస్ లో చాలా రిస్క్ ఉంది లేడీస్ అయినా సరే ఎందుకంటే ఫ్రీ బస్ అని వాళ్ళ ఇన్సల్టింగ్ అంటే ఏమ మీరు ఫ్రీ బస్ కదా మేము పేమెంట్ చేస్తున్నాం మీరు లేవ్వండి అని అట్లేదు అదే ఇప్పుడు నార్మల్ గా లాంగ్ జర్నీస్ అయినాయి అనుకో ఎవరు అంటే అందరుూ ఫ్రీ బస్ అయినా ఏ బస్ అయినా అందరరు బాయ్స్ గర్ల్స్ అందరు కలిసి కూర్చుంటే ఏ లోకల్ బస్ అంటే బోయిస్ గర్ల్స్ సపరట్ ఉంటట్టయి
అవునవును నిజంగానే ఇక్కడ కూడా నిజంగా తెలుసా అవును నిజంగా వాల్యూ ఏ చట్లేదు ఆ ఏంది ఫ్రీ బస్ చేయ కదా ఆ ఉత్తని ఎక్కిన కూర్చో చాలుగాని మాట్లాడుతురు
అవున అట్లేనే ఉంది మరి ప్రీ బస్ ఏమ్వనే ఓక్కప్పుడు ఉన్న లేడీస్ వాల్యువే లేకుండా పోతుంది
ఆ అన్ని ఐదుగ ఒక రోజు ఆ నేను మీ అన్నయ్య ఇద్దరం కలిసి హైదరాబాద్ క వెళ్ద మనీ బస్ ఎక్కినమ్ అసలు ఏమైంది తెలుసా మొత్తం ఆడవాళ్ళే కూర్చున్నారు అరే మరి పురుషుల ఏది మరి ఇక్కడ వీర సీట్ ఏది అని అడుగు పర్దల్సా
అ్య
మీ అన్న అయితే ఇక నేను బస్సు ఎక్కను ఆటో కన్నా పోతాగాని అనుకుంటూ పోతాడు
ఇది దగ్గర దగ్గర అంటే ఎట్ ఆటోకో దానికో దీనికో కాని నార్మల్ కానీ ఇప్పుడు ఫ్రీ బస్ కాకపోయినా నార్మల్ ఏ బస్ అయినా సరే వాళ్ళు ఆ బస్సు కోసం వెయిట్ చేస్త తప్ప వేరే దానికి వేరే వెహికల్ చూసుకొని పోఓతలేరు
మరి అంటే ఫ్రీ ఆ ఈ మగవాళ్ళు కదా
అవును మగవాళ్ళ ఇట్లనే ఉన్నారు కొందరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుందాం అక్కడ ఆంధ్ర వాళ్ళు ఉంట అన్ని స్టేట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బస్ అయితే ఏందని కొందరు ఎక్కుతారు కొందరు మాత్రం ఎర్లని ఫ్రీ బస్ కోసమే వెయిట్ చేస్తారు కాకపోతే ఆ ఫ్రీ బస్ ఉనేది వాళ్ళకి ఎట్లా అ ఐడెంటి ఉండదు కదా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు వేరే వాళ్ళ కో అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం కొందరు వెయిట్ చేయాల్సి వస్తుంది
కానీ ఈ ఈ బస్ వల్ల ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటు గా అంటే ఈ డ్రైవర్స్ కూడా అసలు ఆపను కూడా ఆపట్లేరు ఆడవాళ్ళు కనిపిస్తే బస్స్తే ఆప
కదా నిజంగా నేను కూడా చాలా దగ్గర చూసినమ్మే సార్ నేను కూడా జాబ్ చేసినప్పుడు ఇట్లనే ఫేస్ చేసినా
మళ్ళీ హ్యాండిక్యాప్స్ ఉంటారుసినవా వాళ్ళని కూడా ఎక్కించుకోవట్లేదు తెలుసా
అప్పటి సీట్సే ఉంటాయి కదా
అసలు ఈ డ్రైవర్స్ వాళ్ళని చూస్త అసలు అంటే వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డా లేదా అన్నది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది చెప్పు నార్మల్ గా ఒక స్టేజ్ కాడ బస్సు ఆపితే ఎకితే ఆ సరేలే బ ఫిజికల్ హ్యాండిక్యాప్ అని పక్కకుండి అయిన ఆ సీట్ ఇస్తారు అట్ల ఎక్కడది అసలు విళ్లు అప్పుడే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్
అయినా బెటర్ ఇంకా బెటర్ ఏమైంది తెలుసా ర ఇది రాపిడోస్ వచ్చినాయి ఓకే రాపిడో అంటే ఓకె కానీ మెట్రో ఈ ట్రాఫిక్ కి ఈజీగా చేరుకుంటాం ఎటర్ ఎడున్న
నిజంగా అసలు ఇదైతే ఆ అమ్మో చాలా చాలా అంటే సేఫెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఉన్న ట్రాఫిక్కిి ఆ ట్రాఫిక్ అండి మళ్ళా ట్రాఫిక్ లో ఒక రోజు నేను వస్తుంటే ఆ పొల్యూషన్ నార్మల్గా లేదు తెలుసా ఆ పొగ అంతా మొహనికి పోయి నోట్లో పోయి ఏ మస్తు రిస్క్ అయితుంది ఎంతసేపుని వెయిటింగ్ చేస్తాను చెప్పు కూర్చొని కూర్చోని కూర్చొని కాళ్లు నొప్పులు లేస్తున్నాయి ఆ బండి మీద ఆ ఇంకా మెట్రో పెట్టి చాలా చాలా అంటే చాలా బెటర్
చాలా బెట్ అయినా ఈ మధ్యలో నేను వేటూ న్యూస్ న్యూస్ లో దే ఇంస్టానో లో చూసిన అమర్ పెటలో అది ఉంటది కదా వాటి పిల్లర్స్ అవి కొంచం ఇట్లా పెచ్చులు ఊడిపో కింద పడుతున్నాయంట ఎవరు అధికారులు పట్టించుకోవట్లేరని న్యూస్ ఎ వచ్చింది
వామ్మో ఎంత మంది ప్రాణాలు చేతులు ఉంటాయి తెలుసు
అదే మెట్రో కూడా డేంజర్ అనే అ అంటే ఓకే బాగానే ఉన్నది ఫెసిలిటీస్ అంతా బానే ఉంది కానీ అట్లా ఊడుతున్నది అమిర్పేట్ లో అక్కడ అక్కడక్కడ అంటున్నారు పట్టించుకోవాలి
ఫేక్ ఇంజనీర్స్ కావోచ్చు ఇప్పుడు నిజాయితీగా కష్టపడి చదివినోనికి సీట్లు ఎవడిస్తాడు చెప్పు ప్పు
అయినాయ సం ఒక్కోటి సంవత్సరాలు తరబడి కడుతున్నాది ఏడైతదు చెప్పది
అయ్యో కరెక్ట్ ఇంజనీరు నిజాయితీగా పని చేసి అన్ని తెలిసిన ఇంజనీర్ క ఇస్తే ఇలా ఎలాంటి ప్రాబ్లం రాదు తెలుసా
అవును అట్లే అయినా ఇప్పుడు నిజాయితీగా ఎవరు ఉన్నారు చెప్పు
అంతేలే అది కూడా వాస్తవమే ఇప్పుడు నిజాయితీకి ఎవరు ఉంటున్నారు అయినా కూడా ఓకే ఇంజనీర్స్ కరెక్ట్ కరెక్ట్ కున్నా కూడా ఆ చాదే రెడీ చేసే ఉంటాయి కదా ఆ మ్ మెటీరియల్స్
ఆ వాటిలో క్వాలి క్వాలిటీ లేకుంటే అయిపోతుంది
ఆ క్వాలిటీ ఎందులో కూడా క్వాలిటీ లేదు లే తెలుసా మ మొన్న మేము ఆ అప్పుడు ఉన్న ఆ అంత ముందుకు తెచ్చుకున్నప్పుడు బ్రిక్స్ ఏమో ఆ పెద్దగా ఉండి అమౌంట్ కొంచెం వ్యాలబుల్ గా వాల్యూగా ఉండ అంటే ఆ బ్రిగ్ ఒక బ్రిక్కి ఇంత ఉండ ఇంత అన్నట్టు వచ్చింది ఇప్పుడు అట్లాలేదు తెలుసా అన్ని బ్రిక్స్ ఎంత పెద్ద పెద్ద అంటే చిన్న చిన్న అవి సిమెంట్ బ్రిక్స్ అయినా సరే చాలా చిన్న చిన్నగా తయారు చేస్తురు ప్లస్ అంత క్వాలిటీ కూడా లేకుండా అయిపోతాంది
అయినా ఇప్పుడు లైట్ వెయిట్ కూడా తెస్తున్నారు కదా
ఆ ఇప్పుడు మెయిన్ సిటీలా చాలా వరకు లైట్ వెయిటే యూజ్ చేస్తున్నారుగా పెద్ద పెద్ద ఆ అపార్ట్మెంట్స్ కూడా అట్లనే కడుతున్నారు కదా
వర్క్ కంప్లీట్ అయింది ఇంటి దగ్గర బాత్రూమ్ అవి
ఆ ఆ అయిపోయింది ఇంకొంచెం పెండింగ్ ఉంది కానీ ఎక్కడ రా అసలు సిమెంట్ సిమెంట్ రేట్లు ఇసుక రేట్ల తోటి అయితే మస్తు టార్చర్ అయితుంది తెలుసా దొరకట్లేదు ఇస్కా
పైన ఏపిచ్చినారా
ఆ అది అయిపోయింది, ఫ్లోరింగ్ మొత్తం అయిపోయింది. అన్నీ అయిపోయినయి గాని ఇవి దొరకడమే కష్టమైతుంది.
నెక్స్ట్ ఎల్లుండి ఏంటి ప్లానింగ్ మరి ఈ దసరాకి చ్చి దసరా అంటున్నా ఉగాదికి
ఏముందిగా మంచిగా నువ్వు కూడా రావాలి కదా రావా
వద్దామని అనుకుంటుంన చెప్పినా కదా మొన్న మా మామ వాళ్ళది దర్వాజా ఎత్తెది ఉందని.
ఆ అవునవునవును
వచ్చి అటునుండి అటు దగ్గర ఒకవేల వీలైతే తే ఉంటా లేదంటే ఎట్లుంటందో చూడాలి ఇంకా
కానీ నిజంగా లాస్ట్ టైం అయితే ఎంత బాగా సెలెబ్రేట్ చేసుకున్నామో కదా మనమయితే
కదా లాస్ట్ టైమ్ నేనుంటే అసలు ఫొటోస్ ఇందాక ఫొటో చూస్తుండే
అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటె నిజ జంగా ఆ మూమెంట్స్ రావుపో మళ్ళీ అలాంటి డేస్ రావు
ఉగాది ఎంత సింపుల్ గా చేసుకున్నా బలే ఉంటది ఎందుకంటే